హలో హలో హలో
వినిపిస్తుందా
ఆ
చెప్పు
ఏం లేదు ప్రీవియస్ డే అంటే టూ మంత్స్ బ్యాక్ మా ఊర్లో శ్రీరామ్ నమి చేశారు
హ్మ్మ్
చాలా బాగుంటది అంటే నార్మల్గా అన్ని ఊర్లలో పూజలు చేస్తారు అది కామనే కానీ మా ఊర్లో మాత్రం తేరి ఇగ్గుతారనమాట శ్రీరామనవమి రోజు
అ
ఆ పండగకి ఊర్లో అంటే బంధువులు ఉంటారు ఇంటి ఆడపడుచులు ఉంటారు వాళ్ళందరూ వస్తారు చానా ఎంజాయ్మెంట్ గా ఉంటది ఇంకా ఏవైనా బొమ్మలు జాతర ఎలా జరుగుతాది సేమ్
హ్మ్మ్
సేమ్ అలా జరుగుతుంది
ఇప్పుడేంటి ఫెస్టివల్ గురించి చూపుతున్నా అంతే కదా
ఆ
మా ఊర్లో తెలుసా
హ్మ్మ్
అంటే మా ఊర్లో రామాలయం లేదులే
హుమ్మ్
స్వామి కూడే రాములవారి ఈ చిన్నది విగ్రహము లేకపోతే క్సీనో ఎడ్లా బండికి కట్టీ లేకపో అంగ్ బాట్ ఇంట్లో ఉంటే ట్రాక్టర్క్ కడతారు.
ఆ
ఈ ఊరు మొత్తం మెరమించేస్తారు. చేేసింతర్వాత్ త్త పానకము వడపప్పు ఇస్తారు.
హ్మ్ ఫేమస్ కదా శ్రీరామ్ నవమి అన్ ఎ పానకం
ఉ ఇంకా కొంతమంది ఏమంటారు వాళ్ళ ముక్కుల్ని బట్టి చేపిస్తారు.
ఊ
ఊ
మార్నింగ్ అయితే ఆ చెప్పు
మా పిన్ని వాళ్ళూర్ల్లో అయితే కళ్యాణం చేపిస్తారు శ్రీరాముల వారిది గుడి ఉందా వాళ్ళక్ రామాలయమా
హ్మ్
పక్కన కోనేరు ఉంది. కోనేట్లో అయ్య వాళ్ళకి అందరికి స్నానాలు చేపించి భోజనాలు చేపిన్ చి అన్నదానాలు పూజులు ఎజ్ఞై యాలు యాగాలు అన్ని చేస్తారన్మాట
హ్మ్ మా ఊర్లో కూడా చేస్తారు. మార్నింగే అన్ టే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి అది అదేదో కళ్యాణం పూజ చేసేటప్పుడు దండను పట్టుకొని డ్యాన్స్ చేస్తారు.
హ్మ్
వేసాక ఇంగ దేవుడు మేడలో వాస్ దాంతర్వాత ఆ తర్వాత తేరుగుత్తరు. అంతవరకు తేరిగ్గరు. ఇంట్లో కూడా అంటే కొంత మంది మొ కుబడి ఉండే వాళ్ళు ఫుడ్ తినరు అప్పుడే. తేరి గి దేవుడికి ముక్కున్న తర్వాత ఫుడ్ తింటారు ఆ వాళ్ళ కోరికలు నెరవేర్ వెత్తాలని అదోక ఆశ ఊ ఇంకా నెక్స్ట్ దేవుడి దగ్గర వెళ్ళి ఆ తేరుకి ఒక టెంకాయ కొట్టించుకొని వచ్చి ఆ తర్వాత ఇంకా ఇంట్లోచ్చి టెంకాయ కొట్టుకొని అంటే దేవుడి ముంద తిని ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఆ తేరు దేవుడి దగ్గరదికి తరు గుడి దగ్గర వరకు
ఉమ్
అక్కడ వరకు ఎగ్గిన తర్వాత ఫైన్గా ఇక్కడ ఇంగ జాతరలో అవి ఇంక బొమ్మలా ఉం టయ్ కదా
అవును
ఇంగ అప్పుడు ఇగ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు అంతవరకు ఎవరు ఏం ముట్టుకోరు జాతరలోటివి అ దేవుణ్ణి ఇంగ అక్కడ వరకు గుడి దగ్గర వరకు ఎగ్గిన తర్వాత ఇంకాప్పుడు కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు ఇంకా పక్కా ఊరి వాళ్ళు కూడా వస్తారు బాగుంటది ఎంజాయ్మెంట్ అయితే ఇంకా ఏమన్నా జైంట్ విల్
మా ఊర్లో అట్లేం మా ఊర్లో ఏమి అట్లా చేయరు గానీ
మ్మ్
మామూలుగా మెరుమించేస్తారు అప్పుడు అంటే మా ఊర్లో కోతిమ్మలు ఉండే ఆంజనేయ స్వాములు
ఉమ్
ఆ పెట్టినేటివన్ని ఎత్తుకొని పోతాండే
ఉమ్
పండగే కదా అది
ఆ ఇక్కడ మాకిస్ మా ఇంటి దగ్ గ్గర ఒక స్కూల్ ఉంది అక్కడ పెడతారు ఫుడ్ అన్నదానం
మాది గుడి దగ్గరే పెడతారు
ఊహూ
గుళ్ళొ స్పేస్ ఉందన్నమాట చుట్టూ కూర్చోచ్చు గర్భ గుడ్ చుట్టూ బాగా అని పాలీస్ బండ ఈ లోపలి గర్భగుడి చుట్టూ ఉంది బయట కుడింది కొంచము ఆడంతం చొచ్చు స్వామివి ఏంటన్న వస్తువులన్నీ అ పైన అటకం మీందే పెడతారు
మ్మ్
అన్ని ఎవరికి నచ్చింది వాళ్ళు
ఉమ్ ఓ ఫెస్టివల్ ఫెస్టివల్కి బిఫోర్ డే టే మా ఊర్లో అవి ఆ గేమ్స్ పెడతారు అనమాట అది స్పూన్ లో నిమ్మకాయ పెట్టుకొని
మా ఊర్లా అట్లాంటి ఏమి లేవు
ఏజ్ పీపుల్ వాళ్ళకి తల మీద బిందే చేత్తో టచ్ చేయకోకుండా
మ్మ్
లైన్ దాటేంత వరకు పోవాలి.
ఉమ్
ప్రైజ్ మనీ ఉంటది. టూ కే అట్లా ఒకవేళ అబ్బాయిలకయితే బైక్ రేస్ స్లో బైక్ రేస్ కాలు కింద పెట్టుకోకుండా బైక్ రేస్ ఉంటుంది. అలా చిన్న చిన్నవి ఇంకొకటి ఆవి సంచుల్లో కాళ్ళు పెట్టి ఎగురుకుంటా పోతారు కదా.
అవును
ఆ గేము అట్లా పెట్టి దానిలోకి అమౌంట్ ప్రైజెస్ ఇస్తారు.
ఉ
ఎంజాయ్మెంట్.
మా ఊర్లో పందాలు అంటే పెడితే సంక్రాంతికి కోళ్ళ పందాలు ఎద్దు పందాలు లేకుండా. క శ్రీకృష్ణనది ఉట్లు ఆ ఇంకా అంతకు మించి ఎక్కువ ఏం పెట్టరు. శివరాత్రి అప్పుడు పులి మేక ఆడుకుంటారు. బారా కట్ట
మా ఉల్లో శ్రీరామనవమికె చేస్తారు ఉట్టిగొట్టి
అ ఆ
కృష్ణాస్టమికి చేస్తా తరు. బిఫోర్ డేనే అది రంగుల పూ ఊలోరా రంగు ని ఇల్లల్లో కొచ్చుకుం పుస్తారు.
మాఊ మా ఊర్లో రంగులు పూసుకుంటారా వయ్యా పూసుకుంటారంట మెరిగినప్పుడు. ఇకా పీర్ల పండుగప్పుడు చూడల్లా. శ్రీరాంనవమేమో గాని ఊరు ఊరంతా లేస్తారు అయ్యళ్ళకే మిరిమింజూసేకి. బలే ఉంటాది తెల్సా పొద్దున్నే తెల్వ
ఆ మంతు మొత్తం చేస్తారు మా ఊర్లో గు తోక్కుతారు అప్పుడు కూడా పానకం బోస్తరు.
ఆ పోస్తారు మాకు బొరుగులు బొరుగులు బెల్లం. పెడతారు. పుదున్నే తెల్వార్ జామున. నా నాలుగు ఐదు అట్లయితదలే మేము చా పీర్లు చేపచ్చినాంలే మా తాత వాళ్ళు దానికి మేము చేపలు తినము పెట్టారా మేము ఒడి బీయ తామా సాంకి షాల్వాను దండ పుట్టగొడుగులు అన్నీ
ఉమ్
టామా పొద్దున్నే వస్తారు కాయ కొట్టించుకొని నీళ్లు పోపిచ్చుకొని పుంతారు వస్తే ఇంటి దగ్గరకొస్తారు చక్కెర తూపించుకొని పోతారు మళ్ళా గుండెం దాటి అప్పుడు చూడల్లా స్వామి పైలో ఉంటే ఏం కాదు వాళ్ళకి పైలో కుంటే ఇంకా వాళ్ళకి దబిడి దిబిడే ఉమ్
అది శ్రీరామ్ నవమి అదే శ్రీరామ్ నవమీ అయోధ్య నుంచి కి అవక్షింతలు పంపిస్తారు
లాస్ట్ ఇయర్ పంపించినారు
ఆ ఎవ్రీ అదే ఎవ్రీ ఇయర్ ప్రత్య ప్రతి ఒక్కంటికి వస్తాయి చూడు తొక్కకూడదు అంటారు కదా అమని
అక్షింతలు యావైనా తొక్కకూడదు అక్షి కలిపిన అక్షింతలు ఎవరు తొక్కకూడదు వద్దు బియ్యము తొక్కకూడదు
ఉమ్ కలిపి అవి బీర్వాలో అన్నా పెట్టుకుంటారు నెక్స్ట్ ఇంట్లో దేవర్ మూలన్న పెట్టుకుంటారు మంచి జరుగుతుంది అని నమ్ముతారు
ఉమ్ పెట్నాం మేము కూడా ఉన్నాయి అనుకుంటా
ఉమ్ మా ఇంట్లో అయితే ఆ బీరువాలో ఉంటాయి ధనలక్ష్మి వస్తది అని నమ్ముతారు
ఇంకేంటమ్మాయి
చెప్పాలి అయినా ప్రతి ఒక్క ఇంటికి పంపుతారు కదా ఒక ఇంటికి కూడా మిస్ కాదా అని డౌట్ వస్తది నాకి
ఎవరన్నా ఊళ్ళకో పెళ్లిళ్లకో పోయింటే చెప్పలేం పక్కింటోళ్ళకి ఇచ్చింటే వాళ్ళు మర్చిపోయింటే
ఉమ్..
చెప్పలేం అదృష్టం ఎవరు వాళ్ళది అవి రావాలన్నా
మిస్ అయినా కూడా ఊర్లో పిండి పెద్ద దగ్గర ఉంటాయి
ఏమోబ్బా నాకు తెలీదు నేను హాస్టల్ లో ఉంటున్నా ఇంటర్ లో సెకండ్ ఇయర్ లో ఇంటికి వచ్చే తలకి శ్చిం రక్షంతులు
హుమ్మ్
మా కాలేజ్ లో కూడా పెద్దది రాములు వారి ఫోటో ఇచ్చిండ్రే ఎంత నా హైట్ అంటే ఒక సిక్స్ ఫీట్ సిక్స్ టెన్ ఉంటది అది ఫోటో
హుమ్
అంత పెద్దది తెలుసా ఒక గోడకు మొత్తం ఉంది, ఆంజనేయ స్వామి లక్ష్మణుల వారు రాముల వారు సీతమ్మ. అయోధ్యాకి తిరిగి వచ్చినప్పుటిది ఫోటో కళ్యాణం అప్పటిదే అక్కడ ముందుక్ పెద్దది ప్లేట్ పెట్టి అక్షంతలు కలిపి పెట్టిన్రె ఆ రోజు మాకు హాల్ టికెట్లు డిస్ట్రిబ్యూషన్
ఉమ్
బారీ గుండెతెల్సా వొద్దు పండగమల్లె ఉండ
ఉమ్మ్
వడపప్పు అన్ని పెట్టిండ్రీ హాస్టలో ఉంటే మే మేము అప్పుడు వచ్చింలేదు ఇంటికి ఎగ్జామ్స్ ఉన్నాయని పంపి ఏదో
ఓకే ఓకే ఆ అవునా
సరే నేను పొద్దున్న లేలలే బాయ్
హుమ్